ఆ అక్క ఏం చేస్తారు
ఏం లేరా ఖాళీ నువ్వు
అలక్క
హలో
కమ్మ ఫెస్ట్ ఎలా జరుపుకున్నారు ఆ బతుకమ్మ ఫె ఫెస్టివల్ ఎట్ట జరుపుకున్నారక్క ఇప్పుడు
మేమ్ బానే చేసుకుంటాం రా విలేజ్ లో చేసుకుంటాం
విలేజ్కి ఎళ్తారా
ఆ బానే చేస్తాం మా సైడ్
మ్మ్
ఇగ సందిస్తారు గదా ఇగ అదే మన పెద్ద గదే కదా తెలంగాణల
ఆవును బతుకమ
ఆ అది బాగా దసరా బాగా సెలబ్రేషన్ చెసుకుంటాం
అవును రావ
ఆ ఫ్రెండ్స్ అందరు వస్తారు ఫ్యామిలీ మెంబెర్సతో
చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు విలా అందరు కలుస్తారు పండగరోజు
అందరు వస్తారా
హ అప్పుడు ఫ్లవర్స్ తెచ్చుకోవడం అప్ప చేేయడం అన్ని బాగుంటాయి
హ మేం కూడా చేస్తాం రా మీరు ఏమేం చేస్తారు
మేము గ్యారెలు మడుగులులు డెలు వేరేం చేస్త
మేము కారపూస లడ్డూలు ఆయనయితే నాకు నడుమ్మోచ్చు కరపూస అవి అంటే ఇక అమ్మ వాళ్ళు చేస్తారు కల కప్పుడ రావు పిండ్లు
ఉహుమ్
ఇక నైన్ డేస్ అయితే ఇక మనకి అదే సరిపోతుది అక్కడ
అవును ఇక అమ్మ వాళ్ళు చేస్తా ఉంటే మనం ఇక సగం పని మనం సగం పని వాళ్ళు పళ్ళు చేస్తే మనం కాల్వడమా ఏదో ఒక పని అయితే చేయాలి
లడ్డూస్ అంటే నేను చేస్తా రవ్వ లడ్డూ చేస్తా తా అవొస్తాయి నాకు చెయ్యడం
ఉమ్ బోంది లడ్డూలు సాక మీరు
ఆ ఏంట్రా
బూ బూందీ లడ్డలు వేస్తారా
నా
హ వినిపిస్తుందా అక్క లడ్డూలు చేస్తారా ఆ
చేస్తాం చేస్తాం వినిపిస్తుందిరా ఆ ఆ చేస్తాం నేనైతే ఇక రవ్వ లడ్డు ఈజీగా ప్రిపేర్ అవుతాడు ఇక
ఆ అవి ఒకరైనా చేసుకోవచ్చు
అవును అందుకే నేనైతే అవి చేస్తాయి ఇక కారపుస్త అవి అంటే ఇక మన అమ్మ వాళ్ళకి ఇట్లా వేస్తే వాళ్ళకి ఇక కాలువడం అవి ఇవి చేస్తాం ఇంకేంటి ఫెస్టివల్స్ బాగ చేసుకుంటారు దీపా ఇప్పుడు హోలీ ఎట్లా చేసుకున్నాం
ఓ హోలీ ఫుల్ జరిగింది ఈ సార్ ఓలీ టూ డేస్ జరుపుకున్నారు
అవునవును టూ డేస్ వచ్చింది
మీరు రోజ
గ్రహ నమ్ వచ్చింది న ఈసారి తక్కువేరా అంటే లాస్ట్ రోజు అంటే మన ఫోర్ కే ఆ ఫోర్ కేే జరుపుకున్నాంలే గాని ఇక తక్కువే ఇక ఫ్రెండ్స్ దగ్గరకి ఇట్లా మా రిలేటివ్స్ కారికి ఏమి వెళ్ళలే దూరం ఉండి
మ్ ఉహుమ్మ్
ఇక దగ్గర ఇంట్లోనే మా పిల్లలు మేము మా హస్బెండ్ అట్లా చేస్తున్నాం
తే ఈ సారిగా ఇక మా వాడవాళ్ళ అందరూ బాగా జరుపుకున్నారు నీళ్లు కొట్టుకోవడం, కల్లాలు. మ్.
విలేజ్ లో ఉంటారా?
ఆ విలేజ్ లో ఉంటాం.
అవునా!
మంచిగ జరుపుకుందాం కలర్ రకరకాల కలర్స్ ఈ సారి. ఆ సిటీలో అంతే సిటీలో అంత.
ఉండరు ఎవరి ఇంట్లో ఎవరి వాళ్ళే చేసుకుంటాం, ఇగ తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళి పో తాం. లేపోతే తెలివని వాళ్ళు ఉంటే ఇంట్లోనే ఇగ
అదే విలేజ్లో అయితే ఇక వాళ్ళూ ఊరికే వస్తాంటారు వీళ్ళ అత్తాంటూ, మామాఅని, అత్తాని. ఇద వర్స ఐదు ఉంటాయిది ఇ వాత ఆ వరుస అత్త అవతాదని మా కోడలని కొడతానే ఉంటరు.
అవును కాలి ఉండరిగ.
మ్ బాగుంది ఈసారి కొంచెం మంచిగనే అయ్యింది చేశాం ఫాస్ట్
అవునా?
ప్రతి ఫెస్టివల్ కి విలేజ్కి వస్తారా అక్క మీరు.
లేదురా మన దసరాకు వస్తాం.
దసరా కొస్తా
దీపాలకి వీలైతే వస్తాం లేకపోతే లేదు సంక్రాంతికి అయితే వస్తాం. ఇ అది కూడా ఇక అందరు వస్తాం. అందరిగా వస్తా లేదురా మా సైడు నోములు ఏమి తీసుకోము.
నష్టో
దీపాళికి ఇవి ఇక్కడ మా ఓనర్ వాళ్ళు వాళ్ళు చేస్త
ఆ సిటీలో అంటే. టిలో బాగా దీపావళి బాగా జరుపుకుంటుంది. సిటీలో ఉమ్ మన పల్లెటూర్లో అంతా ఏము ఉండదు కానీ సిటీలో బాగుంటాది దీపావళి.
అందరు నోములు తీసుకుంటారు. దేవత పూజలు ఉంటాయి.
మ్.
ఇగ వెళ్తామ్మా ఓనర్ వాళ్ళ ఇంట్లో చేస్తే ఇక అక్కడికి వెళ్తాం.
మ్ హూ
న వాళ్ళు వేరే ఏమైనా ఉన్నా చెప్తారు వేరే వాళ్ళు గిట్ల. అక్కడ వెళ్ళ వెళ్ళడానికి జరిపోతాది ఊర్లో అంటే అంత ఎక్కువ ఎవరు నోచుకోర్లే మన సైడ్ కోలేదు మతం
ఆ పట్టణాల్లో వేస్త అదే నోము అవి ఏమో దారలు కడతారు అవి మా మా ఫ్రెండ్స్ వాళ్ళకు ఉండే అప్పుడు మేము కాలేజీ లో చదువుకుననేటప్పుడు.
అవునా.
మ్
అక్కడేం లేవురా ఈ దసరా అప్పుడే బతుకమ్మ ఈ టైమ్ లోనే.
సంక్రాంతి అంటే సంక్రాంతి కూడా ఎక్కువ రారు కావచ్చు.
సంక్రాంతికి అంటే అందరం ఫ్యామిలీ పోదాం అనుకుంటే వస్తాం లేకపోతే. అక్కడ అయితాయి.
ఫ్యామిలీ అందరం వెళ్ళి మంచి ఎంజాయ్ చేద్దామంటే వెళ్తాం రా మాది పెద్ద ఫ్యామిలీ. ఆ ఇగ అందరం వస్తాం అనుకుంటే ఇక వెళ్తాం లేక
హ్మ్ గ మషి
మది జయిట్ ఫైమలీ
మాది మా చిన్న మాది మా ఆడపడుచు మేము మా అత్తమమ్ అమ్ అమ్మ వాళ్ళు అంటే నేను మా అమ్మ వాళ్ళకు ఇ ఒకదాన్ని
అ మా పెద్దదే ఫ్యామిలీ నేనే చల్లి అమ్మ వాళ్ళకి కానీ మా హస్బెండ్ నాన్న వాళ్ళు మా తాతయ వాళ్ళు ఫ్యామిలీస్ వాళ్ళందరరు ఒకటి అన్నదములు మల్పెద్ద ఫ్యామిలీ
ఆ
హు
చిన్నది ఆయన చిన్నదయినా ఇంకా అందరం ఒక దగ్గర జరుపుకుంటాం
ఉ ఏ అంతేగా మ్యాక్సిమం అయితే ఏదో ఒక ఫంక్షను ప్ర యర్ లో ఏదో ఒక పెళ్ళ ఫంక్షన్ ఏదో ఒకటి వస్తేనే ఉంటాయిరా ఇగా తిరగాల్సి వస్తుంది ఉ ఇక పండగల అని
హైదరాబాద్ నుంచి మళ్ళ ఇ విలేజ్ ఇక్కడ ఏదైనా ఫంక్షన్ అయినా రావాల
అవును మొన్నమెంట్ అయిందిి చూస్తే ఎంగేజ్మెంట్ అయింది వచ్చినాం వచ్చి మొన్ననే వచ్చినము ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మళ్ళీ మ్యారేజ్ పెట్టుకుంటారు మళ్ళీ వెళ్లాాల్సి ఉంటంది సమ్మర్ ము తెెండలు కొడుతన్నాయిరా ఊర్లోక ఎలా ఇలా
తను
అవును బాగా ఎండలు ఉన్నాయి ఊర్లో కూడా ఫుల్ ఎండలు ఉన్నాయి ఇక్కడ అంత తెలియదు ఎందుకంటే బిల్డింగ్స్ అన్ని దగ్గర దగ్గర ఉండి వేడ అంత తెలియదు కాగాని ఊర్లో బాగా
ఓ ఇక్కడ ఫుల్ వస్తుందిమ్మో మాది విలేజే కొంచెం ఫుల్ ఎం ఇప్పుడు మే లా జూన్ లో కొట్టే ఎండలో ఇప్పుడు దంచుస్తాను
ఆ అవును
అా
ఆగబద్ కు అ
ఆ ఇంకా ఇప్పుడు ఎట్లా కొడితే అప్పటి వరకు ఎట్లా కొట్టాల అనుకుంటు
మేలుట్ ఇప్పుడే ఇట్లుంటే ఇంక ఏప్రిల్ ఉంది మే ఉంది అసలు బయటికి వెళ్ళ స ఆ అత బయటికి
ఉ
మరి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ వస్తే ఇక మాకు ఘోరం ఉంటది పరిస్థితి క చెల్ వాళ్ళ అక్కను మళ్ళీ పిల్ అంటే మేము పిల్లవాళ్ళ సైడు మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పెళ్ళకి ఇక అసలు ఎట్లాంటందో ఏమో షంటేనే భయం అవుతాంది
డి తిరగాలి మళ్ళీ అయిదు పదు మళ్ళీ ఇదంటేక పెద్ద కష్టం
మ నాలుగు రోజులు పట్ద్ది ప్లస్ మూ నాలుగు రోజులు కూడా ఎండల్ తరు కూడా అవుతుది పల ఇందాక
అ
యూ
ఉ
మన పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా ఇబ్బంది ఉంటది
అ పెళ్లిళ్ల డప్పుడెక్కువ టైమ్ సమ్మర్ కావట్టి పెళ్లిలే ఓత్తాయి ఇప్పుడు
ఇప్పుడు ఉగాది అయిపోతే ఇగ బాగా పెళ్ళిళ్ళ
హ ఉగాదిచ్చిందంటే పెళ్ళిలు తిన్నారా మధ్యాహ్నం
ఆ తిన్నారా తిని కూర్చున్నా
ఆ తీసుకు హ ఇ
ఏరైనా ఉన్నారా మీక్ ఫ్రెండ్స్
మా ఫ్రెండ్స్ ఎవరు లేరక్క
బారికే లేవలే ఇంకా
లేదు లేదు ఎవరు లెవ్ లేదు నేనే ఇందులో యాప్ లో నుంచి ఒక్కొక్కరి వరకు జరంతా ఆగమి సెట్ జెస్తున్న నీకున్నారా ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసినా వాళ్ళు
అంటే నా కాలేజ్ ఫ్రెండే రిఫర్ చేసిందిరా ఇది అందుకే
ఆహా
మేము ఒక్కడే కాలేజ్ అయితే ఆమె చేస్తాంటే ఇగ నాకు కూడా చెప్తే నే జాయిన్ అయినా ఇందులో
ఆరు అంద అనికి మా దగ్గర కూడా ఎవ్వరులేరు మా నేను కూడా వేరే వాళ్ళ త నుంచి నేను జాయిన్ అయినా
అ
హ ముందే గ్రూప్ ల ఒక మెసేజ్ వెతాను ఆ హే అక్క
అఓ